మ
బా
హాయ్ బాగున్నావా
ఆ బాగున్నాను బాగున్నావా
ఆ బాగున్నారా
ఏం చేస్తున్నావుఏం చె లేదబ్బా నీటిగానే మాట్లాడదామని ఫోన్ చేసా
మ్
ఆ నా స్కిన్ బాగా ఆ ఏం లేదబ్బా నా స్కిన్ ఎందుకో బాగా డ్యామేజ్ అవుతుంది బాగా పింపుస్ వస్తున్నా ఆ హ.. రోడ్డు మీద ఎక్కడ వెళ్ళం అబ్ బ మేం ఇంట్లోనే ఉన్
ఎస్ కే టు ఎందుకు రోడ్డు మీద ఇల్ అయినా గాని అట్లాగే ఉంటది
ఆ అవునా నేన్ లోషన్ రాస్తూ నే ఉంటాను కదా స్కన్ స్కిన్ లోషన్
అవునా మరి అయినా ఎందుకట్ అట్లాగా ఒకవేళ బయట దుమ్ము దూలి ఏమైనా ఉన్నా గాని అట్లాగే ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి ఐస్
ఆ ఓకే ఓ కదే ఉన్
ఉహు అదే మన్ చిగా ఐస్ క్యూబ్ పెట్టుకొని రబ్ చేస్తా ఉండు ఫేస్ అంన్
ఆ ఆ ఇంకా అదేనా హెయిర్ కూడ బాగా లాస్ అవుత్ తుందిబ్బా
అవునా
ఆ
అదేంటి అసలు ఇట్లాగా
ఆ బాగా హెయిర్ లాస్ లేదబ్బా ఈ మధ్యనే బాగా హెయిర్ లాస్ అవుతుంది స్కిన్ మీ బాగ్ ఎఫీ క్ట్ పడుతుంది నాకు పింపుల్స్ ర్యాషెస్ వస్తున్నాయి ఏదంటే డిస్టర్బ్ అవుతుంది చూడు కొంచెం
అదే అదే
అదే హెయిర్ కోసమే ఫోన్ చేసా హెయిర్ స్కిన్ పింపుల్స్ బాగా త్ చె స్ స్తున్నాయి బాగా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది స్ స్కిన్ను
ఆ అయితే బయటికి వెళ్ళినప్పుడు గాని లేకపోతే రోడ్డు మీద ఇల్లు అయినా గాని అట్లాగే వస్తయి
ఆ.. హా అదే ఏమన్నా నీకు తెలి ఆ అవునబ్బా
హు
ఓకే అవునా మా దగ్గర బాగా ఎండాలు అబ్బా
ఎట్లాగా
ఆ
ట్రై చేస్తా ఉండు అప్పుడప్పుడు పుడు ఆ వీక్లీ వన్స్ రెండు రెండు సార్లు కాని రెండు సార్లు మూడు మూడు సార్లు అట్లా చేస్తా ఉండి ఏం కాదులే కొంచెం కొంచెం తగ్గిపోతా ఉంటది
ఓకే ఓకే హెయిర్ దబ్బా హెయిర్ అయితే బాగా
హెయిర్ ప్యాక్ వేసుకుంటా ఉండు ఇప్పుడు నువ్వు హెడ్ బాత్ తల సానం చేస్తావు కదా చేసేటప్పుడు ఆ మ మందారం ఆకులు మందారం పూలు
ఓకే
అయి ఆ అందులో గుజ్జులాగా ఆ గంజి లాగా వస్తది
ఓకే ఓకే ఓకే
ఉ అట్లొచ్చినప్పుడు ఆ దాన్ని షాంపూలు కలిపి తలస్థానం చెయ్యి వీక్లీ రెండు సార్లు చెయ్యట్లా వారంలో రెండు సార్లు చేస్తే తొందరగా హెయిర్ హేర్ ఫాల్ తగ్గుతుది గ్రాండ్రఫ్ ఉంటది డాండ్రఫ్ వల్ల కూడా పిపుల్స్ వస్తు వస్తున్నాయి అబ్బా ఇప్పుడు
ఆ అవును నాకు డాండ్రఫ్ బాగా ఉంది
ఆ డాండ్రఫు డాండ్రఫ్ ఫేస్ మీద ఇప్పుడు బయట దుమ్ము దులికి వస్త వస్తాయి లేకపోతే డాండ్రఫ్ వచ్చ వచ్చిద్ది
ఆ
అట్లా వచ్చినప్పుడు నువ్వు కొంచెం ఏదో ఒకటి
అదే చెప్తున్నారబ్బా చాలా మంది చెప్పారు, మందార పూలు ఆకులు టేస్ట్ కూడా పెట్టమంటున్నారు చాలా మంది
పేస్ట్ కంటే తొందరగా రిజల్ట్ రావాలంటే ఇది వాడితేనే వస్తది ఫ్లవర్స్ బాగా పని చేస్తాయి ఇప్పుడు ఇ
ఆ
ఆ లిక్విడ్ షాంపులు కలి రాసుకు తొందర రిజల్ట్ వచ్చిది, ఇంకోటి ఆ ఆయిల్ లో కూడా కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ దొరుకుతది కదా బయట అ ఆ అదోను అది నువ్వుల నూనె రెండు కలిపేసి రెండు గలిపి రయా నువ్వులు నునే ఇది మళ్ళ ఇందులో మళ్ళీ అ మందార ఆకులు మందార పూవులు రెండు మరిగించేసి మరక పెట్ టి కొంచెం చేంజ్ అయ్య
అ ఆ ఓకే
కొంటే హేర్ ఫాల్ తగుత దబ్బా
ఆ మెంతులు కూడా రాయమంటున్నారబ్బా మంచిదేనా అబ్బా మెంతులు
మెంతులు కొంతమంది పడదబ్బా మ్ కొంతమందికి అంటే అందరిది ఒకటే లాంటి జుట్ కాదుగా
అదే అదే ఆ చాలా మంది చెప్తున్నా మెంతుల్ నాన పెట్టి పెరుగులు వేసి తెల్లారి మిక్సీ పట్టి ఆ పేస్ట్ రాయండి అంటు
ఈగ అందరు అందరు గ మన మ మనం ప్రాబ్లం ఉందని చెప్పి అందరికి చెప్పినాం అనుకో తలా ఒక అక్కడ చెప్తారు అవన్నీ అయిపోయ లోపు మనకు కొంచెం జుట్టు కూడా ఉండదు
అంతేనా అదే అదే చూస్తున్న
వత ఉంటారు అందరు వాడిందంటే మనకి అయితున్నాయే, అంత మంది చెప్తే అంతమంది చెప్పినవి మనం రాతినే ఉంటాం మనం
అ అవును ఆ అదే చూస్తున్నా అబ్బా నేను కూడా ఉ వాడాలా వద్దా అని ఆలోచి త్తన్నా
అదే అదే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే అది పడితే ఓకే ల్యాక్ పోతే ఈ మందార్ పూలోను మందారాకులు ట్రై చేయాల్సిన అవస్ లేదు
ఆ అంతేనా
ఆ అ దాన్ని మందారకులు మందార వూ నీళ్ళు వాటర్ లో ఏసి తీసి పిసికేసి ఒక గంజి లాగ వచ్చిద్ది లిక్విడ్ ఆ గంజిని షాంపూలో కలిపేసి రాసు కుంటే అస్సలు చాలా మంచి రిజల్ట్ ఉంది నేను ట్రై చేస్తన్నా నేను వాడతన్నా ఒక టూ మంత్స్ నుంచి
ఒకే ఒకే అదే అబ్బా అదే అని చూస్తున్నాను ఈ హెయిర్ స్కిన్ వల్ల బాగా నాకు ఇరిటేట్ వస్తుంది పింపుల్స్ కూడా బాగా వొ త్తున్నాయ్ అబ్బా నాకయితే ఫేస్ మీద
అదే ఐస్ క్యూబ్స్ ఎక్కువ వాడతా ఉండు అది ఫేసు
ఏం కాదబ్బా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు ఐస్ క్యూబ్స్ వాడడం వల్ల స్కిన్ కి ఏమి ఓకే ఆ
ఊ అట్లా ఐస్ క్యూబ్స్ వాడితే ఏం ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫె
ఊ ఊ ఐస్ క్యూబ్స్ ఒక్కటేనా ఇంకేమైనా వాడమంటావా
ఉ
ఐస్ క్యూబ్స్ ఒకటి చాలా ఇంకె
ఐస్ క్యూబ్స్ ఒక్కటి మళ్ళీ ఒక వారానికి రెండు మూడు సార్లు టమాటాలొ చక్కర ఏసి స్క్రబ్ చేసుకో
ఓకే
ఆ పెరుగ్ పెరుగ్గుడ అంతే పెరుగులో షుగర్ ఏసేసీ బాగా కలుపు కలిపి దాన్ని ద లిక్విడ్ లాగా లిక్విడ్ లాగా రాసుకో
అదే అదే
అది రెండు మూడు ఆ రెండు మూడు సార్లు వారంలో రెండు మూడు సార్లు వాడ తగ్గ
ఓకే ఆ నువ్వు ఆడుతున్నావ అబ్బా ఇవి
ఆ ఇవే నన్చురల్ గా ఉంటాయిగా హోమ్ రెమెడీస్ అని ఇవే వాడతా బయట ఏం
ఆ దాంట్లో ఈ షాంపూలు వాడ్డం వల్ల కూడా హేర్ బాగలాస్
హ్ ఇప్ ఇప్పుడు ఇందు లేక షాంపూ వచ్చింది. కదండి ఉ అది అది వాడితే కొంచెం తొందరగా ఈ మందారమాకులకి దానికి బాగా సూట్ అయింది.
అదే అదే ఈ షాంపులు వల్ల కూడా బాగా హెయిర్ లాస్ అవుతుంది ఆబ్బా నాది
అవునవును.
ఆ కుంకుడు గాయలు ఏమన్నా ట్రై చేస్తే బాగా అనిపిస్తుంది. నాకి
ఆ ఇంకా అప్పుడు మరి అప్పట్లో అయ్యే కదా వాడేది మరి ఇప్పుడు అన్ని అన్ని షాంపులు కొత్త కొత్త షాంపులు వత్తున్నాయి. అయి జూసి అయి జూసీ వాడి మొత్తం పోతంది. కుంకుడుకాయలు వాడితే మరీ మంచిది. ఆ హలో హలో అయ్యో సిగ్నల్ పోయిందా ఏంటి హలో హలో కరిష్మ